హలో ఆ అదే ఏం చేస్తాన్నావ్ మ్యాచ్ చూస్తున్నావా
ఏమౌంటాయింటి
అవునాసి ఎ శారిది టట
అవునవునవును అయింటి నేను ఇట్లా వచ్చినా హైదరాబాదు చెన్నై
ఏదేరి చవది
ఏది వెళ్ళొచ్చా అదే హైదరాబాద్ వచ్చి
నన్ కూడా చెన్నయ గల్అలంత ే గ ప ఇక్కడ ఇచ్చిన పదాలకు ఆడియోలో వచ్చిన వాయిస్ రికార్డ్ కి తేడా ఉంది. అదే గెలుస్తది పక్క అని వచ్చింది.
త్రీ మ్యాచెస్ ఉన్నాయా, త్రీలో టూ ఒకటి ఆల్రెడీ అవుట్ అయిపోయింది. అంటే త్రీ త్రీలో టూ గెలిస్తే ప్లే ఆఫ్ పో్యే
అవును అవును వును చూసినా చూసినా నేవువునవు చేస్తున్నాం ఎంది నాలో ఏం చేసింద అమ్మా
ఆ అమ్మనా ఏంది అమ్మా చాకట్ వాళ్ళు వచ్చింటే బట్టలు ఎత్తి పెట్టుకుందా. ఇంకా భోగుల్లోంత కసు బ్బుని అమ నీటి వసుకుంటాం.. ది ఆ నేనుక వస్తే బట్ట ఇప్పుడే టైం అవట్లేదు వే. డి
ఫ్రెండ్స్ కాలు అవును
వేడి పెడతా అంటే నేను బయట వచ్చి కూర్చున్నా
అవునా ఆ మీ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడలే ఫోను అవునా
మ్
అదే ఏం బా ఏంది ఏం చేస్తన్నావ్ ఏం కతా అని ఫోన్ చేశ్నా
అవునా ఏం చేయలే ఊర్కేనుండా ఏమన్నా తిన్నావా లేదంటే డిన్నర్ తినాలా
అ స్టోరీ పెట్టా అనింటే చూసాను నిన్న చూసాను నిన్న నేను కూడా నువ్వు ఇప్పుడు స్టోరీ చూస్తా అనిన్నావ్ కదా ఆ
అవును
ఇన్స్టా నిన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళది మ్ అదే అ
ఆ ఆ
మ్మ్ చపాతి చపాతి చపాతి ఏం తిన్లే ఇంగ ఏం తిన్లా ఇంగ అదే ఇంగ మెస్ లోనే ఆడే తినేసి ఇంగ పీ జీ లోనే
అవునా
కోవాలంతే ఇంగ మాచ్చూస్తా పన్ కుంటా ఇంతే అదే ఎవరూ ఫోన్ చెయ్లే పెద్దమ్మ అందు
చెయ్యాలా అప్పుడు నీ పొద్దున్న చేసిన్నాది పెద్దమ్మ
ఆ
ఇంగా
అన్నీ ఎత్తి పెట్టి ఏం పనిలేదా ఏవి లో అన్నీ అయితేనా నేను అదే అనింది రోజు ఏడికో ఒకటి అసలు రెస్ట్ లేకుండా విశ్రాంతే లేదు ఇంట్లో వాళ్ళకి ఎందుకు బామ్మ అయితే ఇంకా అస్సలు ఏందో బామా ఏదో ఒకటి ఎప్పుడు ఏం క్లీనింగ్ కా ఇంట్లో ఏముంటది కాంతగా
ఏమోబ్బా ఏమయో
శబ్దం చేస్తానే ఉంటాది ఏదో ఒకటి తలకాయనొప్పి అమ్మతో పడుకున్నప్పుడు పండుకున్నప్పుడే బోగులు బొచ్చలు అన్నీ నిద్ర పోతుంటాయి అమ్మ లేచి అదే కదా ఏం ఎప్పుడు ఒకరు వం ఏంది మళ్ళా ఏమన్నా అంటే ఏం చేసాం అని అంటారు
అంతే ఇంక ఏమైనా అంటే మన మీద పడి మన తలకాయ తింటంటారు ఒకటే ఏమైనా చెయ్యండి చెయ్యండి చెయ్యండి చెయ్యండి అని
అవును
ఆ
అదే ఇ అదే అదే రే రే తెలుసు తెలుసు నీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం పళ్ళు
నేను ఒక అప్పుడు తింటా ఉన్న సీతాఫలం పండు ఈ మధ్య ఏం తినడంలా ఏమంత ఇంట్రెస్ట్ పుట్టడంలా
నార్మల్ గా వెజ్జ్ లో గాని నా
మాలు మామిడిపళ్ళు ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటయి చూడు పైన రెడ్ కలర్ లాగొచ్చి ఆ అయ్యంటే ఇష్టం అయి బా తింటాన్నేను ఆ ఇంగ్ ఎందింగా వెజ్ నాన్ వెజ్ అంత లైక్ చేయను గానీ వెజ్ వెజిటేరియన్ లో చిత్రాన్నము కలర్ రైసు ఊ తర్వాత ఏంది పప్పు పప్పు మామిడికాయ పప్పు ఉంటాది చింతాకుపప్పు ఉంటాది కదా అవన్నీ బాగా నెయ్యిసుకుని బాగా సూపర్ ఉంటుంది
అ నీకు ఇష్టం కదా అది
అవునవును
నువ్వు అన్ని అట్లాంటివి ఇ చి ఎవడికి కావాలి అదే నీ కి నీ న్ ఎథనిక్స్ స్టైల్ సిస్టమ్
ఆ ఆ ఆ నువ్వెప్పుడూ చికెను మటను
ఉ నిజమే మా ఇద్దరం
ఉమ్
అదే
అదే ఏం
ఏం లేదు ఏం చెయాలా ఏందో ఏందో ఏం అర్థం కావడం లే నేను ఇంక పోతా అన్నారు సదురుకుంటాడ
ఆ ఆ
ఆ పిల్ల అస్సలే చూడంలే ఈళె ఈళె ఇయ్యాల
అవునా
ఉమ్ మొన్నే కదా అయిపొయింది ఉమ్ అదే పో కొంచం మంది పోయ్యే వాళ్ళు గేట్కి పోణారంట అంట హైదరాబాద్ లో ఉన్నారంట చాలా మంది ఆ గే గేహ గేట్ ఇన్స్టిట్యూట్ కి చదువుకోనికి గేట్ కి చదువుకుని గేట్ ప్యాక్ చేస్ సి ఎం టెక్స్ అయిపోవాలని
ఉహు హు పరీక్షలు ఎప్పుడు
వాళ్ళ ఫెబ్ లో ఉంటాయి కదా ఫిబ్రవరిలో గేట్ అయ్య ఎగ్జామ్స్ ఉంటాయి ఎప్పుడు ప్రతి ఇయర్ గేట్ కోటింగ్ కోచింగ్ ఎయిట్ మంత్స్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ కే ఎయిట్ కే నైన్ కే ఇన్స్టిట్యూట్ ఆ ఎయిటీ థౌజండ్ ఒ నైటీ థౌజం ఒ గేట్ కి
ఓయమ్మా
ఉమ్ హైదరాబాద్ కి వాళ్ళ ఇప్పుడు సేమ్ ఇన్స్టిట్యూట్ లాగానే గేటెకీ
ఆహా
ఆ సేమ్ దానికి సంబంధించిన న గేట్ కి చెప్తా ఉంటారు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఉంటది రిజల్ట్స్ వస్తానే ఇంకా ఎ ఎం టెక్ కి ఐ ఐ టీ స్ ఎన్ ఐ టీస్ వాళ్ళకి ఎన్ ఐ టిస్ లేదంటే ఇ ఇలా ఎస్వి యూనివర్సిటీ నార్మల్గా పి పిజీ సెట్ రాసిక్
అవున్లే
హ్మ్ అట్లా రాయొచ్చు అదే మా త్రివేణి వాళ్ళ అదే త్రిబలి వాళ్ళ వాళ్ళుసో అనికి స మంది గేట్కే వినారంట కొంతమంది ట్ల ఎం టెక్ పోయారు మా వాళ్ళు కూడా గేట్ కి పోయేటళ్ళు గేట్కి పోయినారు ఏ ల్ ఎస్ సైడ్ బయట వాళ్ళు వి ఎల్ ఎస్ సైడ్ పోయినారు ఎం ఎ సైడ్ ఏలో ఎమీడిట్ సైడ్ వి ఎల్ ఎస్ ఐ వన్ ఇయర్ కోచింగే అది వన్ ల్యాక్ ఫైవ్ తౌసండ్ టెంటో కోచింగ్
ఆహా ఇప్పుడు ఎమ్మడే ఏమ్మడటే కద నువ్ పోయేది
ఆ
ఆ ఇదై తే సేవేంటీ కె
ఉ
చాల్లె దీంతోనే రొంత రొంత డెవలప్ అయితా పోతుంటే చాలుగాని
కావచ్చు వి ఎల్ ఎస్ ఐ కి జాబ్ వచ్చిన తర్వాత ఏముంది ఇంక చెప్పు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వి ఎల్ ఎస్ సైడ్ కి పోతే ఆటోమేటిక్గా పెరుగుతది ఆటోమటిక్గా ఇయర్ కి ట్వంటీ ఫైవ్ కి లాక్స్
ఆ అవున్లే
అంత గంటే మనకి ఏం కావాల
లే తల్లి సాల్లే
ఆ సెమీ కండక్టర్ ససైడు ఇప్పుడు ఢిల్లీలో వేస్తా అన్నారు కదా కంపెనీస్
హ్మ్ హు హ్మ్
అట్లా వేసినాం అనుకో ఇప్పుడు సెమీ కండక్టర్స్ కంపెనీ పడుతదంట ఫైవ్ ఇయర్స్ కి ఖచ్చితంగా ఆ కంపెనీ ప తే ఈ ఈ ఐ సైడ్ కంపెనీలన్నీ మూతేసుకోవాల అందరు ఈస సైడ్ కి వచ్చారు
వునులా
ఆ దానికి మనకు ముందుగానే మనం జాబ్ చేసుకుంటే ఏమైనా ఉంటున్నాం అనుకో సెమీ కండక్టెడ్ సైజ్
స పోచ్చు వావున్లే
కండక్టర్ సైడ్ వెేనామంటడి అంటే ఈజీగా ట్వంటంటీ లలాక్స్ అబోనే ప్యాకేజ్ ఇకి ఈజీగ వసాయని ఈజీగా వన్ అండ్ హాఫ్ లలాక్ టూ లలాక్స్ వస్తాయి మంత్కీ
అవునులే అవునులే
ఇ ఏమంటే ప్రస్తుతానికి ఏదైనా జాబ్ తెచ్చుకో కోవాలంటే త్రీ ఎల్పి పిఏ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంబిడడు మాక్సిమం త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇవి ఎక్కువ ఫ్రెషర్స్ వస్తాయి బాగుం ఉంటాయి టూ ఇయర్ సో త్రీ ఇయర్ సో ఆ బాండ్ అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ కొడితేనే నీకు ఈజీగా టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్
అవునులే అదే సాఫ్ట్వేర్ అయితే త్రీ ఇచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇచ్చినాక మళ్ళీ ఇచ్చా రే స హైయెస్ట్ ప్యాకేజ్ ఇయ్యరు
బ ఈజీ సార్ టెన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్ సెమీ కన్నెక్ట్ సైడ్ విఎల్ఎస్ సైడ్ ఆ సైడే ఉంటాం అనమాట ఎమ్మిడాడు ఎట్లా అంటే ఎంఏడ్ బసిక్ దానీ అడ్వాన్స్ ఇది విఎలస్రై దానికి ఇంకా ప్రొడ్ దువాచుడ్ సెమీ కండక్టర్ సై
అవును లే
ఆ ఇప్పుడు ఎంబి ఎడ్ నుంచి వి ఎల్ ఎస్ఎస్ సైడ్ పోవాల్సింది ఇప్పుడ్ వి ఎల్ ఎస్ ఐ సైడ్ పోయినా గానీ నీకు ఫస్ట్ నేర్పిచ్ సరే ఎంబీ ఏడ్ కోర్స్ నేర్పించినాకనే
ఆ ఆ ఆ
ఆ అదే ఇంగ ఎట్ల ఇంగ్ ఇదే కద్ రా ఏమింది లే ఏటు పోతే ఏముంది లే అనేసి నేనుగా ఇంగ ఆ ఇంగేమ్ అక్క
చెప్పాల
ఆ సరే అయితే ఉంటా మరి
ఆ ఆ ఇంగా
ఆ అదే ఇంగా ఏం మాట్లాడుదాం ఇంగా చూయి అదే ఇంగా ఏం కథ ఏమ్ అందరు బావున్నారు కదా ఇంట్లో
అందరు బాగున్నారు అమ్మ ఇంగ బూగుల్లో ఉ తనేంది ఇంగా ఆమె ఇప్పుడు ఏం చేస్తాదో ఆమెని పోయి అడగాల
ఉమ్ సరే అయితే మరి ఉంటా
ఉమ్ సర్లే అయితే హలో